ఆయండి బాగున్నారు మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఆ
తిన్నార
ఆహా ఎది కర్రీ
ఆహా లేదండి ఇంకా తిన్ తిన్లేదు
అవున ఎందుకన్ త
ఏం లేదం అట్గానే కొంచెం అయినాంక తిందామనేసి
ఆ
మ్మ్ మ్మ్
ఇంకా
చెప్పాలి ఏం వంట చేశారండి ఇవాళ మీ ఇంట్లో
మా ఇంట్లో పప్పు టమాటా చట్నీ వెందము మరి అన్ని బయటంచియమో తీసు అని చెప్పారు డిస్కస్స్తారక
అవున మ్మ్
చెప్పండి మీరు ఏం వండారు
మేము ఇవాళ మటన్ చేసినామండి
ఒకే
మటన్లు ఆ ఎగ్ టమాట చేసినాం
మ్మ్
మ్మ్
ఇంకేం చేస్తున్నారు అందరు
ఎంటండి
ఏం చేస్తున్నారు అందరూ
హలో మీ వాయిస్ కట్ అయ్యితుంది
ఏం చేస్తుండ్రు అందరూ
ఏం లేదండి ఇక సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా కూలర్ అది ఇది రిపేర్ చేసుకుంటే కూర్చున్నారు ఇక ఇంట్లో
అవునా
మ్మ్
బాగా వేడి గాలి వస్తుంది ఉక్కపోస్తుంది కదా నైట్ టైమ్ లో
ఆ
అందుకనేసి కూలర్ రిపేర్ చేసుకుంటే
మీరింకా పెట్టలేదా అండి లక్స్
లేదండి ఇగ ఇంట్లో వాళ్ళకి పని కుదురతలేదు టైం దొరకట్లేదు పని మీదనే బయటికి వెళ్తూ ఉన్నారు ఇగ వీలవ్వట్ లేదు ఇగ కూలర్ పెట్టడానికి హ్మ్ పెట్టలేదు ఇగ ఇవాళ సెట్ చేసుకుంటున్నాం ఇగ
ఆ
హ్మ్ మీరు పెట్టేసుకున్నారా అండి ఏంటో
అవునండి మేం పెట్టేసుకున్నాం పెట్టి కూడా ఒక వన్ వీక్ అవుతుంది
అవునా అవునండి ఎండ బాగా ఉంది బయట
ఒక్క పొద్దులు స్టార్ట్ అయినయి కదా ఆహా అందువలన తొందర్నా
నాయి షాప్ పింగ్ అయిపోయిందా అండి
ఆ అవునండి కొంచెం
అవునా
ఇంకుంది కొంచెం
ఉందా కొంచెం అయిపోయింది ఇం కొంచెం ఉందా
హ్మ్ డిజైన్ ద షాప్
అవునా ఒక్కదాన్ది అయింది ఇంకా వేరే వాళ్ళది కాలేదు
అవునా
హ్
మా ఇంట్లో కూడా సె
ఆహా
ఇంకా మరి
తిన్నారా అండి మరి
లేదు తినాలి ఇప్పుడు కొంచం అయిన
ఉహు ఇంక
ఇంకా మటన్ కర్రీ మీరేం చేసారు
ఇంట్లో వాళ్ళు చేశారు నేను చేయలేదు
అవున
హ్
ఇంకా అండి
ఏంటండి
ఇంకా చెప్
చెప్పాలి మీరు మూవీస్ చూస్తారా
ఆ మూవీస్ చుస్ స్తామండి
టే ఇష్టం అండి మీకు ఎవర్ ఫేవరెట్ హీరో ఎవరు
ఫేవరెట్ హీరో అని ఏ వరు లేరు కానీ మూవీస్ అయి ఇక అన్నీ బానే ఉంటాయి జోక్సే బాగా ఇష్టం
జోక ఇష్టమా రీసెంట్ గా చూసిన మూవీస్ లో ఏ మూవీ అంటే ఇష్టం అీ మీకు
మేమైతే రే ఇంట్లో బాగానే సంవత్సరాలు అవుతుంది
అ
మూవికందమ్ము
ఆ
పాటీస్ లో అంట ఇంట్లో అయితే అన్ని టీవీ లో వచ్చాయి
ఆ
ఇంకా మీరు ప్రోగ్రామ్స్ చూస్తారా టీవీలో
ఇదంతే నేను మబల్ చూస్తా టీవీ ఎక్కువ చూడ
అవునా
అది ఒక ప్రోగ్రామ్ వస్తుంది సండే సండే అది ఒకటి చూస్తా ఆదివారం పరివారం అని
అ
అది ఒక ఎప్పుడ ఎప్పు ఇప్పుడైనా ఒకసారి చూస్తా
ఆహా
ఆ
ఇంకా మీరు మొబైల్ ఏమ్స్ ఇస్తారు
మీరు మొబైల్లో చూస్తారా అండి ఎక్కువ
నేను రెండు కూడా నైట్ ఏమో టీవీ డేలో అప్పుడప్పుడు మొబైల్ ఈ మధ్య మొబైల్ అయితే బాగా చూస్తలేను ముందు బాగా చూస్తుండే
అఓ
అ
ఈ కాలంలో అందరూ ఈ కాలంలో అందరు మొబైల్స్ చూస్తున్నారు ఇక టీవీ ఎవరు చూడట్లేదు
ఆ నేను యూట్యూబ్ లో అంటే టీవీ లో యూట్యూబ్ వస్తా పాకిస్తా డ్రామ చడి
ఆ అవునండి నేను కూడా అవే చూస్తా కానీ అవి టీవీ కనెక్ట్ చేసుకొని చూస్తాండి ఎక్కువ ఎక్కువ మొబైల్ చూడ
అవు ఆ
టీవీలోనే చూస్తా కానీ మొబైల్ ఎక్కువ చూడటడం వల్ల ఇక ఐస్ కొంచెం పెయిన్ అయితాయి వాటర్ వస్తుంది ఐస్ నుంచి సో ఇక అది టీవీకి కనెక్ట్ చేసుకొని టీవీలోనే చూస్తా
అవునా
అ
ఓకే
ఇంకా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అందరు
ఆ
ఏం చేస్తున్నారు అందరు ఇంట్లో
ఏం లేదు కూర్చుని ఉన్నం
కూర్చుండినారా ఆ షాపింగ్ అయిపోయింద షాపింగ్ కి ఎల్లి వొచిల్ల
లేదు లేదు కొంచెం బయట పనుండే ఐతే వెళ్ళాం
అ
ఊ ఏం కాదది
చెప్పాలే నువ్ ఇగ
మీకు వచ్చా మటన్ కర్రీ చేయడం
నాగు రాదది
అవునా ఎందు కండి నేర్చ్ తెలీదా
టుమాటా నచ్చదండి నేను ఆ స్మెల్లు
అవునా ఓకే మీరేం కావాలి ఏం చేస్తున్నారు అందరూ
ఏం లేదండి ఇప్పుడే బయట నుంచి వచ్చిండ్లు
ఓ
ఊ
ఇంట్ల వీర్ నైట్ ఎప్పుడు వండుకుంటర్ ఈ టైం కి
మీ అన్నయ్య మేం కొంచెం లేట్ పడుకుంటామండి
ఒక్క పొదులు నడుస్తున్నాయా అండి
అవునండి నడుస్తుంది
ఏం తిన్నారు ఈ రోజు మార్నింగ్ మీరు
మార్నింగ్ ఇవాళ ఏం పప్పు టమాటాను పచ్చడి మామిడి పచ్చడి వేసుకొని తిన్నామండి
ఈవినింగ్ ఎతరు పాటిల
ఇష్టాల ఇవాళ మక్క ఊ మక్క గారెలున్ను కజోరాకు ఇంత మాజ వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ ఉండే కొంచం ఆ కర్బూజా జ్యూస్ ను సపోటా జ్యూసు
అవున
ఊ
ఇమన్నా ఏమంటారు ఇంట్లోనే ఇంట్లో ఎంత మంది ఉంటారు ఒకపొద్దు
ప్రస్తుతం అయితే నేను ఒక్కదాన్నే ఉన్ననండి ఆ ఆనంద్
ఇ న పప్ప
డి మీరు
ఏం లేదండి ఇట్లనే కొంచెం స్టమక్ పెయిన్ అవుతుంది కూర్చున్నాను
హ్మ్ ఇంకా మీకొచ్చా వంట చేయడం
ఆ అవునండి వస్తది కానీ బిర్యానీ తప్పా అన్నీ వొచ్చు
అన్నీ వొచ్చా
ఆ
మటన్ బిర్యానీి ఎద
బిర్యానీ చేయడం రాదు అన్నొచ్చు
పటు రాద మీద కూరాగాల నీ చేస్తారా
ఆ అన్ని చేస్త
ఆ అవు అవునా అండి ఆ మరి ఇంకా ఇంకా చెప్ ప్పండి
బ సర
సరే అండి డిస్టబెన్స్ వస్తుంది కదా అండి మీరు బిజీ ఉన్నారా బిజీ ఉన్నారా అంటున్నా
అవునండి కొంచం బిజీ
ఒక్క
హలో
ఉందిలే సేపు మాట్లాడండి ఇగా
ఓహ బక
హ్మ్ మీద సని అయి పొయినాయా అండి మంచిగా
అవునండి అయిపోయినయ్ అన్ని ఆ ఆడదన్ చెప్ తలా అలా బహ